హలో బావున్నావా ఉమ్ బావున్నా ఏం జేస్తున్నావు.
నేనా కిచెన్ లో అమ్మకి హెల్ప్ చేస్తున్నా, నువు ఏం చేస్తున్నావ్.
నేను గమ్మున్న కూచోనున్న, ఏం చేస్తున్నారు హెల్ప్ ఏం
ఇంకేమింటుంది కి అంటే డిన్నర్ ప్రిపరేషన్ లో హెల్ప్ చేస్తున్నాను అమ్మతో కలిసి.
ఉమ్మ్ డిన్నర్ లో ఏం చేస్తున్నారు.
డిన్నర్ లోనా, కిచెన్ అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ అనిపిస్తుంది. అందుకే, అమ్మతో కలిసి హల్ప్ చేస్తున్నా.
ఉమ్మ్, నిజమే ఇంట్లో చాలా టైం కిచెన్ లోనే గడుస్తుంది గదా.
అవును మరి నీకు కిక్కింగ్ అంటే ఇష్టమేనా
ఉం అవును చానా ఇష్టం కొత్త కొత్త రెసిపీస్ అప్పుడప్పుడు ట్రై చేస్తా ఉంటా ట్రై చేయడం కూడా నచ్చుతుంది నాకీ ఇంగా ఇంట్లో చేసి పెడ్తా ఉంటా
అవునా నేనైతే మా త్రం ఓన్లీ బేసిక్ కుక్కింగ్ మాత్రమే చేయగలను
అంటే
అంటే ఇంకా బేసిక్ అంటే టీ, ఆమ్లెట్, మ్యాగీ టూ మినిట్స్ మ్యాగీ ఇలా బేసిక్ థింగ్స్ చేయగల్తాను ఈజీ గదా ఇవంతా ఆ ఇదంతా ఈజీ
ఉం అది హాస్టల్ మెనులా ఉందిలే
ఉం ఎగ్జాక్ట్ గా
ఉం ఇంకా మరి కిచెన్లో నీకు నచ్చిన ఐటెమ్ ఏంటి
రెఫ్రిజిరేటర్ అంటే చాలా ఇష్టం నాకు
ఉం ఎందుకట్లా
అందులో చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా ఎప్పుడు స్టోర్ చేసుకొని పెట్కోవచ్చు కూల్ కూల్గా ఉంటాయి
ఉం అవ్నులే ఇంగ సమ్మర్స్ లో చాలా ఇప్పుడేం టి ఎండొచ్చింది సమ్మర్స్ ఉం నాకు మాత్రం మైక్రోవేవ్ నచ్తుంది
మైక్రోవేవ్ అది చాలా యూస్ఫుల్ థింగ్ కదా
ఉం అవును ఫుడ్ ఫాస్ట్గా హీట్ చేయొచ్చు గ్యాస్ ఆన్ చేస్కోని కాల్చ ఏంది ఆ ఉటెన్సిల్సు కాల్చు కోకుండా అవంత ప్రివెంట్ చేస్తుంది అందుకుని దాంట్లో డైరెక్ట్ పోయి పెట్టేస్తే డిగ్రీ సెట్ చేసేస్తే హీట్ చేసి ఇచ్చేస్తుంది
ఆ నిజమే
ఉం మన కిచెన్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఏంటి అని అనుకుంటానావ్
కిచెన్ లో ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అంటే ఇంక గ్యాస్ స్టవ్ నే వస్తుంది ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ లేకపోతే మేమేం ప్రిపేర్ చెయలేం కదా
ఉం అవును దాంతో పాటీ లైటర్ కూడ ఉండాలె కదా స్టవ్ లేకుండా కుకింగ్ కష్టం
ఇంకా మిక్సర్ గ్రైండర్ కూడ చానా యూస్ఫుల్ ఏ ఏమన్న కావాలంటే ఏ గ్రైండర్ అయితే కంపల్సరీ
ఉం అవును అసలు కరెంట్ లేకపోతే కొంతసేప్ కరెంట్ లేకపోతే అల్లాడిపోతారింట్లో వాళ్ళు అసల్ చానా యూస్ఫులు చట్నీస్ జ్యూసెస్ ఈజీగా ప్రిపేర్ చెయొచ్చు
మరీ కిచెన్ క్లీన్గా మెయింటెన్ చేయడం ఇంపార్టెంటే కదా
ఉం అవును చానా ఇంపార్టెంట్ ఇప్పుడ్ రిలేటివ్స్ వచ్చినా కూడా పేర్లు పె పెడ్తా ఉంటరు ఎందుకిట్ల పెట్నావేంటి అది మనా అంటే మన హెల్త్ కూడ మనం చూస్కోవలె కదా కిచెన్ నుంచి బ్యాక్టీరియాస్ కాక్రోజెస్ ఇవి అవి వస్తా ఉంటయి
హ్మ్ అవును హైజీన్ మెయింటైన్ అవుతుంది ఫుడ్ సేఫ్ గా ఉంటుంది
హ్మ్ అవును కరెక్టే
హ్మ్ అమ్మ అయితే డైలీ క్లీ క్లీన్ చే కిచెన్ క్లీన్ చేస్తుంది అమ్మ కి డైలీ క్లీన్ కిచెన్ క్లీన్ చేయకపోతే వంట చేయబుద్ అంతే కదు అసలు అందుక ఖచ్చితంగా మార్నింగ్ ఈవనింగ్ ఖచ్చితంగా క్లీన్ అయిపోవాల కిచెన్
అంతేనా అందరి ఇళ్లలో అంతే మా ఇంట్లో కూడా అదే ప్రాబ్లం ఇప్పుడు కూడా మామ్మ చేస్తానేంది క్లీన్ గా చేసి పెట్టింది
అంతే లే ఎంతైనా ఎంత క్లీన్ గా వినుకుంటే అంత మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లో వెళ్ళడానికి
హ్మ్ అవును కరెక్టే ఇంకా నీ ఫేవరెట్ ఫుడ్ ఏమిటి
నా ఫేవరెట్ ఫుడా చికెన్ బిర్యానీ
ఆ మంచి చాయిస్ అంటే ప్రిపేర్ చేయడం వచ్చా ఎట్లా చేస్తారు అని ఏమైనా రెసిపీ తెలుసా
అవును ఇంకా ఫేవరెట్ ఫుడ్ అంటే రెసిపీ తెలుసుకోకుండా ఎలా ఉంటాము
కొంచెం షేర్ చేయ్యే రెసిపీ మేము నెక్స్ట్ టైం ట్రై చేస్తాం కదా
రెసిపీ నా ఫస్ట్ చికెన్ తీసుకో చికెన్ తీసుకొని మసాలాస్ అన్ని వేసి మ్యారినేట్ చేసుకొని పెట్టుకోక వన్ అవర్ టూ అర్స్ వరకు
ఆ
దెన్ దాని తర్వాత ఆ ఆనియన్స్ కట్ చేసు కొని ఫ్రై చేసుకొని పెట్టుకో
అవు
దాని తర్వాత నీకు ఎంత రైస్ కావాలో ఆ రైస్ కడుకొని నాన్ పెెట్టుకో ఫస్ట్ అన్నీ ఇంగ్రీడియంయంట్స్ అన్నిీ ప్రిపేర్ చేసుకో
ఉమ్
మళ్ళీ దాని తర్వాత ఒక పెద్ద పన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ వె్యి ఇంకాది కొంచెం పువ్ స్టిరి చేసి కొంచెం పూ పెట్టు ఫ్రై అయ్యే వరకు కుక్ చేసి దాని తర్వాత తను నాన్ పెట్ కని ఉంటావు కదా అన్నం ఆ అన్నం అంతా దాని పైన వేసేసి కానీ ఏమైన్నా కలర్ కావాలంటే కలర్ యాడ్ చేసుకో
హ్మ్
ఇంకా అన్నం వేసేసిన తర్వాత కలర్ వేసేసి ఇంకా నువ్వు ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉంటావు కదా ఆనియన్స్ అవంతా పైన వేసుకో వేసుకొని పుదీనా లేదా కొత్తిమీర ఇట్ల పైన వేస్ కుంటే దమ్ కి పెట్టేయ్ దమ్ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది
హ్మ్ ట్రై చేస్తా నెక్స్ట్ టైం
ఈజీ రెసిపీ నాకు తెలిసి చికెన్ బిర్యానీ
హ్మ్ నువ్వు చెప్తా అంటే ఈజీగానే ఉందిలే
నీకే ఆ ఫుడ్ ఐటమ్ అంటే ఇష్టం
నాకా పన్నీర్ బటర్ మసాలా అంటే ఇష్టం
అంటే రెస్టారెంట్ స్టైలా
రెస్టోరెంట్ సైడ్ సైట్ స్టైల్ ఏ
ఎప్పుడైనా నువ్వు ప్రిపేర్ చేసావా ఆ రెసిపీ
ఒకసారి ట్రై చేసిన అంతే
ఎలా వచ్చింది
అంటే ఫ్యామిలీలో అందరికి నచ్చింది బాగుందని చెప్పినారు మెచ్చుకున్నారు
ఇంకేం సూపర్ చఫ్ అన్నమాట
ఊ అంతేం లేదులే మనీ నీ అంత కాదులే కొంచం కొంచం అంతే
మరి కిచెన్లో ఫనియస్ట్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా అ ఇంత వరకు
ఆ చనా జరుకుతా ఉంటయ్ ఒకసారి సాల్ట్ ప్లేస్లు షుగర్ వేసేసా అనమాట అవి రెండు కొంచెం సిమిలర్గా కనిపి అపిస్తుంది కదా వైట్ వైట్గానే అన్నీ నిద్ద్ర మత్రలో ఏది వేసేసిననో వేసేసిన
అయయ్యో
ఇంగ అందరు ఫస్ట్ బయట తర్వాత నవ్వారు అసలు
ఏం ప్రిపేర్ ఏం ప్రిపేర్ చేసినప్పుడు వేసే సావళ
అంటే ఇప్పుడు మామూలుగా ఇవి ఖరీస్ చేస్తాం కదా దాంట్లో ఇప్పుడో అది ఎన్నో సాల్ట్ వేసే బదులు షుగర్ ఎత్తి వేసేసిన
ఆ ఏ రా టీ చేస్తూ మిల్క్ బాయిల్ అయి స్టవ్ మీద పడిపోయింది
అవ్ అది అది అసర్ అబ బిగినర్ మిస్టేక్స్ అది
నాకది అవును అది బగినర్ మిస్టేక్ ఉ
ఊ ఎంత దగ్గిరుండి చూసినా కొంచెం తలగా ఇట్లా తిప్పినా మనగా బాయిల్ అయిపోయి కింద పడి
కింద పడిపోంటుంది అవును నిజమే
ఉ
మరి హెల్దీ ఫుడ్ ఇంపార్టెంటా
ఊ ఉ చాలా ఇంపార్టెంట్ కదా అసలు ఇప్పుడు అసలు చాలా మంది డైట్ ఫాలో అయ్యి హెల్తీ హెల్తీ వి తింటా అన్నారు మన లాగా జంక్ ఎవరు తినలేదు
ఇంకా హో హెల్దీ అంటే ఇంకా హోమ్ ఫుడ్ బెస్ట్ కదా
ఉ అవును చాలా బెస్ట్ ఇంట్లో చేసిన ఫుడ్ ఫ్రెష్ గా ఉంటుంది నాకు ఇంట్లో చేసే తప్ప మళ్ళ ఎక్కడా నచ్చదు బయట కూడా తిన్లే మాకు చోటు ఉంది ఎందుకు అసలు పోనే పోదు
అవును లే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినకూడదు అట్ల కూడా మేము
ఊ ఆ అవును కరెక్టే కానీ ఎప్పుడో ఒకసారి చికెన్ రైస్ తెచ్చుకుంటా అంతే ఇక్కడ ఒక హోటల్ ఉంది మల్లికార్జున్ అని అక్కడ బాగా చేస్తారు చికెన్ రైస్ హండ్రెడ్ రూపీస్ బాగుంటుంది నేను మా మమ్మీ కాక తింటాం తెచ్చుకొని ముగ్గురు కి సరిపోతున్నది
మరి నీకు వెజిటబుల్స్ కట్ చేయడం వచ్చా
ఊ కొంచం వచ్చు కొంచెం స్లోగా కట్ చేస్తా
ప్రోగ్రెస్ ఉంది అనుకో అట్లయితే
ఉమ్ నీ హ
మ్ ఫ్యూచర్ లో వై కింగ్ చేయడం నేర్చుకోవాలి ఎంతైనా మాకి యూస్ఫుల్ అవుతుంది
మ్ అవ్ అవునది చాలా యూస్ఫుల్ స్కిల్ మెయిన్ అమ్మాయిల అంటే ఇంగా కుకింగ్ రావాల గదా ఈ జనరేషన్ ఎమత్ మ్
ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ కి అయితే చాలా యూస్ఫుల్ అది బయట వెళ్ళినప్పుడు
ఉమ్ అవును కరెక్టే
మరి కిచెన్ లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తావా నువ్వు
అంతే తినక వచ్చినప్పుడు మాత్రమే అంతేమ్ టైమ్ స్పెండ్ చేయ్యను మా అమ్మనే చేసుకుంటుంది అంతా మాకేం పని గూడా చెప్పదు మా అమ్మ ఎప్పుడైనా చేస్తాం పోయి ఎమ్మన్న చేసుకుని తినుఎలా అంటే
హ హా చాలా ఇష్టమ్ సార్ అనుకో
హు మ్ ఇంకా కిచెన్ మన ఇంట్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా
అవును ఫ్యామిలీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసే ప్లేస్ అది ఖచ్చితంగా ఒక ఇల్లు కట్ తనం అంటే కిచెన్ కయితే బాగా స్పేషియస్ గా ప్లేస్ ఉండాలా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కిచెన్ అంటే ప్రిపేర్ చేయడం అందరికి ఇవ్వడము
అవును మా అమ్మ డ్రీమ్ గూడా అంతే ఇప్పుడు ఉన్న ఇంట్లో కిచెన్ కొంచెం చిన్నదని పైన మా డాడీకి చెప్తాంది నాకు ఏది నాకు ఏం వద్దు కిచెన్ మాత్రం పెద్దగా కట్టించండి కొంచెం మంచిగా కట్టించండి అంటుంది మా అమ్మ
ఉ అవులే ఎంత పెద్దగా స్పేషయస్ క్రీచ్న్ ఉంటుందో అంత ఇంట్రెస్ట్ ట్రస్ట్ వస్తుంది స్టోర్ చేసుకునే ప్లేసెస్ ఉంటాయి
అండ్ మెమోరీస్ గూడా క్రియేట్ అయి క్రియేట్ అయ్యే ప్లేస్ కూడా అది మంచిగా
అందరు కలిసినప్పుడు అందరు కలిసి ప్రిపేర్ చెయొచ్చు ఒక మెమోరీ ఎలాగో బాగుంటుంది గదా
అవును అందరు కలిసినప్పుడు అందరు ఆడోళ్ళు అందరు ఇంగా కిచెన్ లోనే గదా ఉంటారు
ఉ వాళ్ళకి టైం పాస్ చేయడానికి చానా ఇది ఉండలా
ఉమ్ అవును
మ్ ఇంకా తిన్నావా
చేయ్యాలి ఉహు ఇంకా నేను ఇగా డిన్నర్ ప్రిపేర్ చేస్తాది మా అమ్మ దాని తర్వాత తింటా సరే అయితే చదువుకోల మళ్ళా చేస్తాం
అ సరే అయితే బాయ్
బాయ్